అద్ అది ముట్టకు పోయిందనకో కాలు వొతది ఎడితే. ఏం జేస్తాల్లు.
ఎమ్ లేదు, ఇప్పుడే వినడం అయితుంది బాగున్నారా.
బాగున్నా మీరు బాగున్నారా.
బావున్నాం.
ఎమ్ లేదు ఏంక కర్రీ. ఎం కర్రీ.
టమాటో.
టమాచ్ ఓకే ఓకే కే. అందరేమ్ జెస్తా.
తిన్నారా మీరు.
మాది చికెన్ తిన్న ఇప్పుడే. ఇంకా. ఇయ్యాల ఎమ్ జేసిల్లు.
ఏం లేదు మీరు. కాలేజ్కి కెలిల్లా.
పోయినా వచ్చిన. ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికచ్చా.
అవునా.
ఆ. రేపు మార్నింగ్ పోత. ఆ ఇకన్నే మేము ఉండేకాడ ఉంటాం.
అంటే మీ ఇల్లు అంటున్నారు మీరెవరి ఇంటికాడ ఉం. తరత్.
మేము మా అమ్మమ్మ వాళ్ల ఇంటికాడ ఉంటాం.
అవునా మీ అమ్మమ్మ వాళ్ళు ఇంకా మీ పిన్ని వాళ్ళ ఇల్లు దగ్గరనేనా.
దగ్గ ఎందుకు మీర మీర. అత్తర.
నేనెందుకు ఓస్తా.
అ మీరు అడుగుతున్నారయితే.
మీ ఇంటికి రేపు ఏళ్తారా ఎన్ని రోజులు ఉంటారు అక్కడ.
టూ డేస్.
టూ డేసేనా.
నాకు కాలేజ్ ఉంది కాలేజి బోవాలే.
ఓహో. అంటే మీ పిన్ని వాళ్లక్ పిల్లలు ఉన్నారా.
అ ఉన్నారు.
అవునా ఎంతమంది.
ఇద్దరు తమ్ముల్లు.
అవునా వాళ్లు ఎట్లా ఎట్లుంటారు మీతోని క్లోజ్ ఉంటా లేదంటే. నార్మల్.
క్లోజే ఉంటారు.
ఆడుకుంటారా మీతోని.
మేము ఆడం గదా మేము పెద్దోళ్ళం.
ఓహో.
ఉమ్.
వాళ్లు ఏ క్లాస్ చదువుతున్నారు.
వాళ్లు ఒకరు ప్రైమరీ ఒకరు అప్పర్ ప్రైమరీ
ఓహో
ఫోన్ రింగ్ సౌండ్
ఉ మీ పిన్ని ఏం చేస్తుంది
బట్టలు సదురుతుంది
ఓ
మీరు ఇయ్యాల ఉ మీరు ఇయ్యాల వంట చేయలే వంట ఎవరు చేస్తారు మీరు వంట మీరు మీ మమ్మీకి హెల్ప్ చేయరా
ఈరోజు ఇల్లు ఊడువడం బయట ఊడువడం బోలు తోమడం అన్నీ నేనే చేసిన
అందుకే వంట చేయలే
ఉ హు అందుకే చేయలే
నవ్వు సౌండ్
మార్కెట్ కి ఎళ్లేసి వచ్చిన ఈరోజు
ఏం పని చేస్తురు
మీ సేవకు వెళ్లినా నా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం
ఏ వచ్చిందా
ఇంకా రాలేదు మళ్లీ ఫోర్ ఫైవ్ డేస్ అంటున్నాడు
టీవీ చూడడం ట్రైన్ సౌండ్
జీరాక్స్ ఒక ఒక జీరాక్స్ కోసం వెళ్లినం పానీ పూరి తినేసి ఇంటికి
పానీ పూరి తిన్నరా ఎంతయి తిన్నరు
ట్వంటీ రుపీస్
నవ్వు సౌండ్
టెన్ రుపీస్ కి ఫోర్ ట్వంటీ రుపీస్ కి ఎయిట్ టెన్ రుపీస్కి ఫోర్ ట్వంటీ రూపీస్ కే ఎయిట్ ఇంకా ఫ్రీ పానీపూతి ఒకటి
ఉ హు ఏమని అడిగిండ్రు ఫ్రీ పానీపూరికి
స్వీట్ పూరి భయ్యా
ఉ స్వీట్ పూరి బయ్యానంగానే ఇచ్చిండా మామ చెబుతాన ఉ హు
అంటే మీ ఇంటికి ఇప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు
టీవీ సౌండ్ అ పద్ద బట ఆ మా మా ఇంటికి పెయింట్ పెయింట్ అయిప్పస్తామా
పెయింట్ ఏపిస్తే మీరు వెళ్ళ ఇస్తారా
మేమే పనుల్లో ఏపియడం సర్ప్రైజ్ అంటే ఆ అన్న మేము ఇట్లా సజ్జల పైన ఉన్న సామాన్ కింద పెట్టడానికి పోతాను
ఓహో అంటే అక్కడ మేము మమ్మీ వాళ్ళు చెయ్యరా
మా అమ్మ చేస్తది
మీకు ఎంత మంది
ఏంటి మా ఎంతమంది మీకు ఎంత మంది మా స్డ్లింగ్స్ ఒక్క ఒక దయ్యం చేస్తాను ఉన్నారు
ఆమె పని చేయదా మరి మీరు వెళ్తున్నారు
నాయమవస్తదిగ పన్ చేయదు నయ మా మహారాణి తిరు రా
ఓహో మరి మీర్ చేయదా
అర్థం కాలె
మీ మమ్మి చె్యదా
మ మమ్మీ చేత్తది మా చెల్లైతే డైట్ మహారాణి తని ఎక్కువ ఎత్తు ఏదన్న పన్ జెబ్ తే అది నా రేంజ్ కాదు నా రేంజే వేరు అంటది
ఉ
ఒక వారం నుంచి చెప్తాను అనుకో అప్పుడప్పుడు
ఉమ్
అ అప్పుడప్పుడు ఎట్ట చెత్తా నాకర్థమై తె గాని చేత్తా
ఆహా ఇంక మీరు మీ పిన్ని వాళ్ళంటికి చెప్పుడేల్లేలో
నేను ఈ రోజు ఈవినింగ్ కలిసాం కాళ వచ్చి
మ్ డైరెక్ట్ రట్టే ఎర్లిల్ల
లేద్ ఇంటి కొచ్చి నాంక మ ఇంకో పిన్నిని ఓక్ ఆటో ఎక్కించి వచ్చినాం
అవున వాళ్ళు కూడ అక్కడే ఉంటార
అందరు ఒకతానె ఉంటరు
మీదొక్కరిదే దూరమా
ఉ
ఊహు
ద ఇంక మి మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు
వాళ్ ది ఇప్పుడే తినడం అయిపోయింది
అతే
మీ తమ్ముడు వాళ్ళు ఏం చేస్తున్నారు
ఫోన్ చూస్తున్నారు
అవున మీ బాబాయ్ ఉన్నాడా
ఉన్నారండి
హెలో
ఆ ఉన్నాడు ఉన్నాడు
అ
మీర్ రేప్ ప్లాన్స్ ఏంటి
రేప్ ఏం లేదు నార్మల్గ కొంచెం లేట్ గ లేవడం తినడం పడుకోవడం మీకు వర్షం వస్తుంద
లేదండి మీ కస్త వర్ష మ్ ఉ ఆహ గాలోస్తుందా
ఉమ్
గాలి
వస్తుంది
కరెంట్ ఉంద పోయింద
కరెంట్ లేద్ పోయింది
చీకట్లా కూసున్నరూ ఏం చెయ్యలే
హ్మ్
మాకైతే మంచిగనే ఉన్నది
హ్మ్ హు
కొంచెం చల్ల గాలి వస్తుంది అందుకనే
హ్మ్ హు గాలి కూడా వస్తా లేదు ఉరుముత లేదా
ఏం లేదు నేను ఏర్పాటు ఎయిర్ బర్డ్స్ తెచ్చుకున్న
ఓహో
లావర
ఇంకా ఏం స్పెషల్ ఈ రోజు అక్కడ
చికెన్ థంబ్స్ అప్
ఇష్టమా మటన్ ఇష్టమా ఫిష్ ఇష్టమా ప్రాన్స్ ఇష్టమా
టమాటా ఫ్రాన్స్
అన్నింటిలో కంటే టొమాటో ప్రాన్స్ అంటే ఇష్టం ఎక్కువ ఓహో
దాని తర్వాత చికెన్ దాని తర్వాత చాపలకు చాప తినకానీ పుల్సు దాని తర్వాత మట్టన్
ఆ చెప్పు
మ్మ్
మ్మ్ కరెంట్ ఇప్పుడే వచ్చింది
ఇప్పుడు సెల్లు చూస్తారా లేకపోతే పండుకుంటార కదా
ఫోన్ చూస్తా
పదైతంది ఇంకా చూస్తారా
టెన్ థర్టీ దాకా ఇవి కూడా అవలేదానికి నిద్ర రాదండి మాకు మా మమ్మీ కూడా చూస్తుంది కాకపోతే తే పడుకోదు కానీ మా మమ్మీ యాక్టింగ్ చేస్తారు పడుకున్నట్టు మెల్లగా ఇట్ల కళ్ళు మూసుకొని ఉన్నట్టు చేస్ కానీ మా డాడీ ఫోన్ చూస్తాడు పక్కకి మా మమ్మీ అట్లా ఫోన్ చూసుకుంటుంటది కానీ మళ్ళీ ఇట్ల మా డాడీ ఇట్ల సైడ్కి తిరిగేసరికి మళ్ళీ కళ్ళు మూసుకుంట
హ్మ్ హు మీకు ఎట్ల తెలుసు
సరే అండి బాయ్ మ్మ్